హలో నమస్తే అండి ఉ మీకు సిటీ అంటే ఇష్టమా విలేజ్ అంటే ఇష్టమా అండి
మాకీ
సిటీ అంటే ఇష్టమా విలేజ్ అంటే ఇష్టమా
విలేజ్ ఎ ఇష్టమండి నాకు
ఆ విలేజ్ లో మీకు ఏమే ఏమ్ దొరుకుతాయి
ఉండేటివి మాత్రం అన్ని మొత్తం దొరుకుతాయ్
ఉహు అవును లెండి మీరు
ఇబ్బంది అయితుంది
అవునండి
మ్మ్
ఆ విలేజ్ లో మీరు పంటలు పండిస్తారాండి
ఉ పండిస్తామండి
ఆహా అంటే ఎన్ని రోజులు పంట అండి ఒకసారి నాకు చెప్తారా ఏమన్నా
నాలుగు నెలల పంట మొత్తం నూట నూట ఇరవై నూర్ ఇరవై రోజులు
ఆ ఎ అంటే ఏమేమి పంటలు ఎస్తారు
మ మొక్కుజొన్నా
మ్మ్
ఆ అనపకాయి సిక్కుడికాయలు శనగకాయలు ఆ శెనిగి
ఉ అవును లేండి
చాన్ చాలా రకాలు ఉన్నాయి పండించుకునేకి నూట ఇరవరు ఆ మేమే అమ్ముకుంటాం
అవున్లేండి మీరు కొంచము డోర్స్ క్లో రొజ్ చేసుకుంటారాండి వేరే సౌండ్ వినిపిస్సుంది. ఆ మీరే అమ్ముకుంటారా. పంటలు ఎవర్కన్నా మథ్థిలో పెట్టి వాళ్ళ్ నమ్ముతారా.
లేదు మేడం మథ్థిలోనో ఒ మన్షి ఉంటాడు మాకి మేమే అమ్మకానంతేం ఉండదు ఏ పంట ఉండదు. మథ్థలో ఉగాయన ఉంటే మ ఎ, వాళ్ ద్వారా ఇదె తది
హుహు, ఇప్పుడు మీకి ఇవి ఆ మనకి సిటీలో కూడా అన్ని దొరుకుతయ్ కదా, మీక్ విలేజే అంటే ఎందుకిష్టం అట్ల.
విలేజ్ అంటే సిటీలో డబ్బున్నొక్ సరిపోతుందమ్మా మన అట్ల మథ్థికారు రైతులకి అక్కడ
ఉ, అవున్ లెండి, ఆ మీ పంట అంటే ఆ మీకెవరన్నా చెప్పే వాల్నుంటారా ఇట్ల పెట్టండి, ఇట్ల పెంటే మీరే అనుభవంతో పెట్టుకుంటారా.
మేమే అనుభవంత్తగని పెట్టుకుంటాము కొన్ని మాకు తెల్పున్నాడు ఎవర్నన్న. అడుకుంటాం ఇట్లా, ఎట్లా చేస్సే బావుంటుంది ఇట్ల పురు పురుగు పడ్నడు ఎట్ల ఏం కత అని ఏవన్న కనుకుంటాం.
ఆహా అవున్ నెండి, ఆ మీ మీ ఊరి చుట్టుపక్క్ల ఏ పండగ భాగ జర్పుకుంటారు.
మా ఊరు చుట్టుపక్క్ల అంటే ఇట్ల నేంకా ఇట్ల
ఏవో ఒకటి ఆహా ఏ ప, ఏ పండుగ బా జర్పుకుంటారు‌.
ఉ ఇట్లా అమ్మవారి పండుగ ఒటి బాగా అయితుంది నవంబర్ టే, ఆ టైమ్ లోన
ఆ కొంచెం నాకా చెప్తారా ఆ పండుగ ఏదో
అది గౌరం పండుగని, ఉ అది బా జర్పుకుంటాము.
ఆహా ఆ మరి మీరు సంక్రాంతి ఎట్ల చేసుకుంట అంటే మూడ్రోజులు కదా. ఆ
ఏమో రెండ్రోజులు చేసుకుంటాం.
ఆహా ఎట్ల చేసుకుంటారండి చెప్తరా.
ప్తామండి.
ఆ చెప్పండి మొదట్రోజు మీరు ఏమేమి చేస్తరు.
నూ
ఆ వం వంట వంటగా వ ంటకాలన్నీ బా చేసుకుంటారా. మీరు పండుగల రోజు, అహా ఎవరు చేస్తారు. మీ ఇంట్లో వంట లన్నీ
ఇంట్లో లేడీస్ చేస్తారు మేడం
అవునా ఓకే ఓకే అండి ఆహా అయితే బాగా వంటకాలతో మీరు పండుగను అంతా బాగా జరుపుకుంటారు ముగ్గులు వేసి దానికి గొబ్బెమ్మలు పెట్టి మన సంక్రాంతి పండుగ రోజు అయితే ఆ అవును మీ బంధవులు అందరు వస్తారా ఇల్ కి మలుగా మామలుగాంటే విలేజ్లో వస్తారు అంటే వ విలేజ్లలో బాగా బంధువులుందరూ వస్తామని అంటారు కదా మరి వస్తారా
మేము పిలిస్తే వస్తారు తక్కువ అంటే మేము మేమే బాగా చేసుకుంటాం
అవునులేండి హు మీరు అంటే ఇప్పుడు చదువుకునేకి అబ్బాయిలని ఒక రకంగా పంపిస్తారు అమ్మాయిని ఒక రకంగా పంపిస్తారు కదా మీరు ఇద్దరిని ఒకేలాగ చూస్తారా
సేమ్ ఎవరికైనా సేమే ఉంటుంది
ఇద్దరికి సేమే అం ఏం ఒకరి తక్కువ ఆడపిల్ల కదా ఏం చదివిద్దాం లే అని ఏమన్నా తక్కువ లేదు కదా
లేదండి ఆ ఉద్దేశాలు లేేవు అందరూ అందరు మనుషులేకదా
అందరూ బా చ బా చదువు కోవాలా ముందు
బాగుంటే జీవితాలు బాగుంటాయి కదా
హు అవునండి మీరు వంటకం మీకు ఏం వంటకం అంటే ఎక్కువ ఇష్టం బాగా మంచి
మంచిదట్టై ఇట్లా మేము కర్జికాలు ఇట్లా ఓలీగలు అట్లా అయితే బాగానే తింటాం ఖుషీగా
స్వీట్ స్వీట్ వంట
స్వీట్లు స్వీట్లు స్వీట్లు కర్జగాయలు గానీ పోళీలు గానీ
మీరు హాట్ వంటకాలు అయితే తిన్నరా చికెన్ గాని మటన్ గాని ఊ ఆ హ ఓకే అంతే అండి అమె మీకు ఇప్పుడు సిటీలో అన్ని దొరుకు కదా ఏం కావాలన్నా సి మనకి విలేజ్ లో దొర్ కదా
మొత్తం దొరుకుతాయి మాకు
మరి సిటీలో కూడా దొరుకుతాయి కదా ఎందుకు మీకు విలేజ్ అంటేనే అంత ఇష్టం అన్నమాట
సిటీ అంటే అన్నీ డబ్బులు ఎక్కువ ఉండల్లాడ డబ్బు లేకపోతే ఇబ్బంది కదా ఇటు పల్లెలో అయితే పల్లెటూర్లో అయితే ఏదో మనం పని చేసుకోని కానీ బతుకెక్కవుతుంది మనం
ఇప్పుడు మనకు సిటీస్ లో అయితే మనకు మనకి ఏమన్నా బాగాలేదంటే హాస్పిటల్కి వెళ్ళాలా కొంతమంది చెప్తారు కదా పల్లెటూరులో నాటటు వైద్యం దొరుకుతుందని అట్లా మీ సైడ్ దొరుకుతుందా
వైద్యమ ఏం లేదు ఊర్లోనే మామూలు హాస్పిటల్ ఉంది కదా గవర్నమెంట్ హాస్పిటల్ దా ద్వార చూపించుకుంటాం ఏ దన్ని అట్లా మంచి జ్వర వగర మ
ఉహ మరి మీకు వర్షాలు బాగా పడతాయా మీరు విలేజ్ లోనే ఉన్నారు కదా
పడతాయి బా పడుతాయి పైసర బ పన్నాయి
అంటే మీరు మీ రోజు వారు ఎట్లా గడుస్తున్నాయి పొద్దున్న లేస్తానే ఆ పొలానికి పోవడము మరి రావడము ఇదేనా మీక అంతా
మని పేనా
ఆహా అంటే ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి డిగ్రీస్ చాలా పెరిగిపోతుంది కదా మరి మీకు ఇబ్బంది కదా ఏమన్నా చెట్లు ఉన్నాయా అక్కడ బాగా గాలి వీసే గేట్లా
కాల్ మీసా గంటే న టైమ్ సరి పజల్సిందకా
ఆ పని చేల్సిందే కాదు మీకు కొంచెం చల్ల కనిపి తెప్పిస్తుందా ఇప్పుడు పొలాల్లో ఉన్నప్పుడు ఎండ చాలా ఉంటుంది కదా
చాలా ఉండేది ఒక అర్ధఘంట సేపు అట్ల ఏదైన చెట్టు ఉంటే దాని కింద కూర్చొని ఫోన్ చేస్తాను అర్థగంటసేపు ముగాదు కటిచే
పంటల్లో భోన్ చేయడం ఇష్టమా బా అంటే బాగుంటుంది కదా వాతావరణం
వాతారణం చాలా బాగుంది
ఆ మీర ఎప్పుడైనా వెళ్ళారా మీ అందరు మీ ఫ్యామిలీ అంతా వెళ్ళి అన్న
పొలానికినికి వెళ్ళ మేము దాండడి తిన్న వ స
ఇప్పుడు ఇప్పుడు వ్యవస్ నేర్చుకోవడము ఇప్పుడు వచ్చే పిల్లలకి ఇది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా
బ చనా పడుతుంది అంటే కొన్నేండ్ళు పోవాల ఇంక
ఆ పోవాలి మరి మీరు నేర్పిస్తున్నారా మీ ఇంట్లో పిల్లలకి
నేర్పిస్తున్నాం చెప్తాన్నా అప్పుడు ఇలా చేసుకోండి రేపు పొద్దున్న మీకు బాగుంటుంది అని మేము రెండు మూడు సార్లు చెప్పినాముట్లా ఫుల్ళ మా పిల్లకి ఇల్ళ చేస్తే బాగుంటుందంని
మీ మాట
ఉంటుంది ఉంటుంది ఉంటుంది ఎప్పుడ ఇప్పుడు కా పోయినా రేప్ పొద్దున్న బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే అంటే మనము బతికేది దీని నుంచే కదా
అంటే మీరు వ్యవసాయం మీరు మీరు నుంచి స్టార్ట్ చేసారా లేదంటే మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు నుంచి స్టార్ట్ చేసారా
నాన్న మా నాన్నత తండ్రి అక్కడి నుంచే వచ్చింది
అవునులేండి మీకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం అనుకుంటా కదా మరి మీరు మీరు పెట్టుకుంటారా కూర కాయలు ఆకుకూరలు అలా
మేము పెట్టుకుంటున్నాం
అవును మీరు అయితే నాకు తెల్సిన వరకు మీరు విలేజెస్ లో ఉండి ఏమి
లే లే తక్కువ మేము బయట తక్కువే కొనేది మేం సు సు్గ అంత ఊ
అ అయితే మీకు విలేజ్ మా బాగుంట అంటుంది ఎవరికైనా అది
మాకు చాలా బాగుంటుంది వాతావరణం కానీ ఇట్లా బా నీట్ గా సఓ
అయితే మీ మీరు ఎక్కువగా పెట్టే పంట ఏది
ముక్కుజొన్న
అ మొక్కజోన్న మీకు హ
ఇట్లా శనకాయ
అవునండి
ఇట్లా పెట్టుకుంటాము ఏదో మాకే ఒక ఎకర రెండుకరాలు నాటేసుకోంనీ మడేసుకుంటాం
అవునులేండి అయితే మీకు ఎక్కువగా అంటే మీరు మొక్క మీకు పంట ఎప్పుడు బాగా పండుతున్నది
కష్టమే లేదు మా అంటే మనం ఇంట్లో వాళ్ళ చేసుకోవచ్చు అనమాట అవి మందులు కొట్కునేది ఈ రజు మట్ల మీడియా వర్స్తాయి అద దండిగా పంటేం రాదు
మీ ఇంట్లో వాళ్ళందరూ మీరు పొలానికి వెళ్తారా పని ఉన్నప్పుడు మాత్రం మీరు ఆడపిల్లల్ని బయటకు పంపిస్ డానికి ఏమన్నాఇబ్బందిగా పడతారాండి టే భయపడు తారా మీరు ఏమన్నా
భయం అనేది ఉంటుంది ఏమంటే వాళ్ళు టాలెంట్ బట్టి చేసుకున్నారు భయమనేది అందరు ప్రతి మనిషి ఉంటుంది
అవునులేండి
మనం ఎట్లా అనేది వాళ్ళలో కాని సై త్తను ముండాల
మీరు పండుగలను బా జరుపుకుంటారు మరి శివరాత్రి దసరా
మొత్తం మేము ఏ పండుగ వచ్చినా గానీ బా ప్ర ప్రశాంతంగా చేసుకుంటాం పండుగ వరకు
అవునులేండి హ్మ్ పండగలు అయితే ఆ మొత్తం
మొత్తం చేసుకుంటారు హ్మ్ మ్మ్ పండుగరకు ఏమి ఇబ్బంది లేదు
అవునులేండి
మా చేతనాయ మా చేతనాయంత మాత్రము చేసుకుంటం
ఆహ ఆ అవునులెండి అయితే మీకంటే వ్యవసాయం అ అంటే చాలా ఇష్టము వ్యవసా
చాలా ఇష్టం ఇంక నేను దాంట్లో నాకు అంకిత అయిపోయినామంతే ఇక వేరేదానికి పోయేది మాకే లేదుకదా
ఏదైనా రంగం పడిపోవచ్చు వ్యవసా
పడిపోకలేదు ఇది పడిపోతే ఇంక మనము తినేది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది
అవును అవునండి
ఏ రోజో రోజో స్టాండర్డ్ అయితుంది ఇంకా అంటే కొన్ని దినాలు పడుతుంది
సరే అండి అయితే మనకి ఈ కాల్లో మీకు వ్యవసాయం అంటే ఇష్టము సిటీలో ఉండడం అంటే ఇష్టం అని మీరు అంటున్నారు
మాకు సిటీలో అంటే ఇష్టం లేదు మాకు ఎందుకంటే ఖర్చులు దండిగా వుంటాయంట మా పని చెప్పేల్దు కదా మాకి
అవునండి సరే అండి ఉంటామండి